హలో
ఆ
ఉమ్ చెప్పండి ఇప్పుడు వాయిస్ క్లారిటీగా ఊ చెప్పండి ఇగ ఏం చేస్తారు ఊ అంత మంచిగా
ఆ వచ్చినాను
ఉహు ఎప్పుడేసుకున్నది యాప్
ఆ
డౌన్లోడ్ చేసుకున్నారా లేదా
ఆ చేసినవ్
మీ ఫోన్ లో నేను అనేది
నా ఫోన్ లో ఏం జేయాలే ఇగ నేను ఇంటి కాడ ఏడ ఉంటాను నేను తోటైతే పోతానా ఇగ మాట్లాడుత లెన్
అవునా అప్పుడో ఎప్పుడో మాట్లాడితే రెండు వేలు ‌సే అంటగా
ఆ ఇగ వచ్చు గానీ సెల్ ఇగ మావయ్య కాడనే ఉంటాంది
అవునా అప్పుడే ఎప్పుడో టూ థౌసండ్ రూపీస్ వస్తాయంట కదా అట్లానే
ఆ ఆ ఒత్తయి అట
నేను అగో అట్లా అంటేనే నాకు వద్దే అంటా ఉంటే వినకుండా డౌన్లోడ్ చేసుకో చేసుకో అని నాతోని డౌన్లోడ్ చేపిచ్చిరు వీళ్ళు చేశారా మరి మధ్యానం
ఆ
తిన్నా
ఆ తిన్నా
ఉహు బ్రో వాటరున్నాయ
హ్మ్
వాటర్ దోబైతుంది అంత దూరం ఎవరు నడుత్తరని ఈడ అడిగితే ఈడ లెవ్వంట అక్కడిదాకా నడుచుకుంటా పోయి తాగి రావాలి ఇప్పుడు హ్మ్ చెప్పాలి ఇ
హ్మ్ ఏమున్నాయి ఇగ
అదే
చెప్పు
హా హ్ ఏమో ఈ ఐదో తారీఖన్న ఆరో తారీఖనాట్ వీలైతే అటు అద్దామని చూస్తున్న కొన్న బైక్ లే
హుమ్మ్
రాలేదా
ఆ
రాలేద్
హలో హలో హలో హలో ఎవరు?
హలో
ఆ
పిలంప్ వాయిస్ వినబడతలేద నాది మీకు
ఆ
వినిపిస్తుంద్
ఆ ఇప్పుడు ఇనబడుతాంది
హు హు హుమ్మ్ హు హుమ్మ్ పొలాలు ఏసిర్రా మీ ఊర్లో
ఆ ఏసిర్రు
మీకు ఉన్నదా పోలంగిట్ల ఏమన్నా చేలక
ఆ ఉన్నది
ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి?
ఎకరం పది గుంటలు ఉన్నది
అవునా ఎటు ఇటు మెయిన్ రోడ్ సైడా లేదు అంటే ఇటు మీ అటు సైడ్ చెరువు ఉంది కదా అటు సైడా?
చెరువు కేయి చెరువు కెల్లి కట్టా కేల్లి కట్ట కిందనే
ఆహా అదే అప్పుడే ఒకసారి మా రెమో చెప్పినట్టు ఉన్నది పెయ్యే లేకుండా ఉంటయా
ఉమ్మ్
ఇంకా చెప్పాలి మరి ఏంటి స్పెష
ఆ
ఇక చెప్పాలి అంటన్నా
పోతనవా ఆ పో నీ దూడ నేను కట్టేయలే ఆ పో పో కట్టే పో కాలి కడ పోతనవా
ఓకే
హలో
ఉమ్మ్ హలో
ఆ
హు చెప్పండి ఇంకా
ఆ ఇంకేం ఉంది అండి ఇగ
ఉహు నాయన ఇడ వాటర్ తగుదామంటే వాటర్ బాటిల్ కూడా లేవు కదా చిక్కుడు వాటర్ ధూప్ అయితుంది వాటర్ తాగుదామంటే ఒక్క చుక్కలేదు ఇడా వాటర్ హలో
ఆ
మీరు చెప్పండి ఏదో ఒకటి ఆ లేచినగా ఓకే రైడ్ వాళ్ళు అంతే సోడిగల్లు వాళ్ళు ఉహూ హలో అయ్యా ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా
నేను ఏ మాట్లాడాలి
ఏదో ఒకటి హా
ఇయ్యాల పనీకి పోలే డ్యూటీ పోలే ఇయాలా
ఇయాల ఆఫీస్ లో ఉన్న ఆల్రెడీ వర్క్ లో
ఆ
హు ఆల్రెడీ పని దగ్గరే ఉన్నా ఫోన్ చార్జింగ్ పెట్టుకోవాలి చార్జర్ దొరుకుతలేద
ఆ
ఊ ఎట్లా ఎట్లా ఎట్లా ఏదో ఒక క్లిప్ అన్న క్లాంపు అన్న ఏదోన్న ఒకటి కావాలే ఇప్పుడు యాడ దొరుకుతది ఆది హలో అయ్యా డైలీ కూలి కే వెళ్తుర్ర డైలీ కులికే పోతారు అంటున్నా
ఆ అవును అటే వెళ్తాం పొద్దునా ఆరు గంటలకి పోయి వంటి గంటకి వస్తాం
ఎంత వస్తది అమౌంట్ డైలీ
మూడు వందలు
వావ్ మూడు వందలా మంచికున్నది అసలు డైలీ త్రీ హండ్రెడ్ అంటే అదే బాగుంది దీనికంటే
హా
ఇయ నింగ్ వస్తాంగ్ వచ్చి డై త్రీ హండ్రెడ్ మ పోతా
మీ మీ మా మీ మామస్తాడు కా ఎందుక అసలు తట్టుకుంటలేడు
ఆ మ మనం కొ ధైర్యంద
ఆ అంట సిటీలు ఉన్న వాళ్ళు మీరు ఎడా మీరెళ దాట్కుండు
ఇష్ట క పనిషంట కదా
అ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండలే ఎండలు ఏంట్టి చస్తాలి
శతున్నా నేను చేసినా కదా ఎండ పని
ఆ పల్కి కా అదు
అది అంటే నీకు చేయలేదంటుారా మీరు
ఏమో ఏం చెతారు
ార్ మన బావ వాళ్ళు మాంచి వాళ్ళు మరి అది ఇస్తారు బ ఎతేంగా నా తప్పందిర ఎత అవునా మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు
ఆ
అ అవును
మీరు మీరులు ఉన్నటోళ్ళు పల్లెటూరుకి వచ్చి మీరు ప పని చేస్తారంటే ఇక
చేస్తా అ చేస్తాను కన్ఫామ్ లేదు అవుక నాకు అగ్రికల్చర్ అంటే నాకు నకు కసా ంట వన్ డ కర్ఫ హార్డవర్క్ మీ లే
ఆ
పోచ్చు ఎతే కొండ
ఆహా మీ మీ మావే కాయపోయడానికి కొత్త ానే నెరివడతా అడి
అే అ తంగా ఇంత తందగతు వావ అమర్ అ అది హలో సరే ఐవ తారీఖులో ఇంటికికద్దాం అనుకుంటున్నా
ఆ అలా ఆ
నిజం గా
హ్మ
అ సరే లే ఇంటి దగ్గరే ఉంటాం
తీరవాల్సలేదు
పోంద పడి
హలో
హలో
ఆ
ఎమగా అప్పటికి ఎట్లా ఉంటదో